హలో, హలో
హలో
ఆ అక్కా ఏం చేస్తున్నావు?
ఏం లేదురా ఖాళీగానే ఉన్నా ఏం చేస్తున్నావు?
ఏం లేదక్కా ఖాళీగానే కూర్చున్నా.
తిన్నవా?
తిన్నాక్కా ఏం కూర వండినావ్? తిన్నావ నువ్వు.
ఆ తిన్నాం. పొద్దున్న చికెన్ వండినాం.
ఏయ్, ఎంజాయ్ సండే స్పెషలా?
మ్ సండే స్పెషల్ చికెను, ఫిష్
ఉమ్
ఏం చేసారు. ఏం చేస్తున్నావ్, పిల్లలు మంచిగున్నారా?
ఆ బానే ఉన్నారు రా. మంచిగనే పోతుర్రుక్క ఇప్పటి దాకా కాసేపు హోం వర్క్ ఉంటే రాసుకున్నారు. కూర్చున్నారిగా.
సండే రోజు కూడా బానే కూర్చొని రాసుకుంటురు.
నిన్న హోంవర్క్ చేయలే మమ్మీ రేపు సండే కదా రేపు హోంవర్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఆడుకుంటాం అంటే నిన్న పర్మిషన్ గ్రాంటెడ్ అయింది.
అమ్మో అట్లే కూడా అడుగుతారా? ఎవరు బుడ్డాయనా
ఇద్దరు అడుగుతారు భయపడతారు అక్కా చెప్తారు.
ఆ మంచోల్లే గట్ల కూడా అడిగి రాసుకుంటాలంటే.
నిజం అక్కా మళ్ళా ఏంది ఎవరన్నా ఏమన్నా ఇచ్చినా కూడా లేక పోతే ఏదనా చేయాలన్న కూడా ఫస్ట్ నా పర్మిషన్, ఇప్పుడు ఎవరన్నా బయట ఆడుకుంటానికి అందరూ పిల్లలు బాగా రోడ్ల మీదకి వచ్చిరునుకో మమ్మీ మేము ఆడుకుంటాం. మేము ఆడుకోమా? నన్ను అడిగితేనే ఆడుకో ఆడుకో అంటేనే పోతారు బయటికి.
మళ్ళా ముందు జాగ్రత్త ఎంత బాగుంది చూడు.
ఆ ఎందుకంటే నేను చెప్తా అన్ని చెప్తా లేక లేకపోతే భయపడతా వాళ్ళని ఎందుకంటే? ఇప్పుడు రోజులు బాలేేవు గదాక్కా పిల్ల
ఇప్పుడు పిల్లలు ఏ టైం లో ఎట్లుండేది తెలుత్తాలేదు.
అయితే మా ఇంటి పక్కన నడిపి అత్తమ్మ ఉండేది కదా అయితే ఇవాళ టిఫిన్ చేసింది ఇడ్లీలు చేసింది. అయితే పొద్దున ప్లేట్ లో ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆడ పెట్టు మా మమ్మీ తీసుకోమంటే తీసుకుంటాం లేకపోతే లేదు అన్నారంట.
అమ్మో హు హు
అనగానే ఎదురుచూసింది. గిట్ల అన్నదే అ బుజ్జి గిట్ల అన్నదంటే ఆ సర్లే అత్తమ్మా ఇక నేను చెప్పిన భయమే వాళ్ళకట్లున్నది పర్లేదు. అది కూడా మంచిదే కదా ఎవ్వరు ఏమి ఇచ్చినా తీసుకోకుండా.
ఉండు కూడా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బయటకి పోతే. ఆ స్కూల్ కాని అట్లా పోతుంటే చాక్లెట్ అని తెల్లారి చూడు ఇప్పుడు మొన్నగా పిల్ల జాన్వి అనే పాప ఎట్లా పోయిందో. లోల్
ఆ ఓ గట్లా గలాంటివి అయితాయి అని భయపడతాను నేను బాగా
అయితాంటుంది పిల్లల వల్ల కూడా.
ఎవ్వరు ఏమి ఇచ్చినా తీసుకోరు. ఒకవేళ సడన్గా ఇప్పుడు ఏదక్క ఏదైనా సరే ప్రతీదీ నన్ను అడగండి వాళ్ళు ఏం ముట్టుకోరు.
నాకు కూడా పిచ్చి భయమైతాది ఈ రుద్రావాళ్ళు గిట్లా పిల్లలు ఇద్దర్ని ఎటన్నా ఇంటికాడ వదిలేసి గబుక్కునెటన్న అంటే ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్ళాలి అంటే కూడా పిచ్చి భయమైతాది. ఏ టైమ్ లో ఎవరు ఎటురికేది తెలవదు ఏం ముట్టుకుంటారో అని భయం అయితాది.
మ్ మళ్ళా మీకు అన్నీ కింద కిందనే ఉన్నాయి అక్కా
అదే బాగా భయం.
ఆ అవును మీకు అన్నీ కింది కిందనే ఉన్నా కానీ మరీ సెన్సిటివ్ గా కూడా పెంచకు నువ్వు చెప్తాన్నా.
వాళ్ళు చూడడానికి అట్లా అగుపడతారు కానీ అంత సెన్సిటివ్ ఏమి కాదలే. తొండొల్లు ఏమి అంత సెన్సిటివ్గా ఉండరు.
ఆ అది కూడా వాస్తవమే కానీ చూడ్డానికి అయినా మీ ఊరోళ్ళు డేంజర్.
వాళ్ళ కూడా అన్నీ తెలుసు. చిన్న, పెద్దోనికి అన్నీ తెలుసు. వాడు మాట్లాడేటప్పుడుయినా వాడు అన్నీ ఇప్పుడు గమనిస్తాడు. ఇప్పుడు అన్నీ వింటాడు. తర్వాత కాసేపు అయినాక వాళ్ళ డాడీ చెప్తున్నాడు. అంటే అన్నీ చెప్తాడు ఇట్లా.
అయినా మీ ఊరోళ్ళు డేంజరట చాలా మంది అంటారు.
నైట్ ఇట్లా ఏదో పాట వస్తుంది బాచింగాలలో ఏదో సాంగ్ వస్తుంది. డాడి పెట్టేసినావా అని అడుగుతాండు.
ఓహో హో హా ఆ అవునా
డాడీ నువ్వు మమ్మీ ని నువ్వు కిస్ చేసుకున్నావు కదా అని డాడీని లక్కీ లక్కీ అని పిలుస్తారు. అయితే దక్కీ దక్కీ అని పిలుస్తావు. మా మమ్మీ నిన్ను బావా అని పిలుస్తాది మీరు పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాండు.
హ్ అమ్మా హ్ ఎందుకు వచ్చిందో?
నువ్వు మళ్ళీ చేసుకోవాలంటే ఏ చేసుకుంటా డాడి మళ్ళీ చేసుకోవాలి మనం అని అంటాండు.
ఆ హ్ హా హు వామ్మో మొన్న మా యాన్వర్సరీ రోజు కూడా పిల్లలు మమ్మీ మీది పెళ్లి రోజా అంటే మీరు పెళ్లి చేసుకున్న రోజా ఇయ్యాలా అని అడుగుతారు.
పెళ్లికి పిలవ లేదు రా చెప్పుదును నేనైతే. మిమ్మల్ని పిలువ కుండా చేసుకుందా పెళ్ళి.
హ్ అక్క నీకు ఒక జోక్ చెప్పానా ఐతే అయితే సీమంతం ఫోటోలు ఉన్నాయి కదా.
ఆ
ఆ ఫోటోలు చూకుంటా లిప్స్ అంటాంది. చీ నన్ను అయితే పిలువరు. నన్ను అయితే ఎత్తుకుండే ఎత్తుకోలేదు నన్ను ఎందుకు ఎత్తు కొని పిలవలేదు. మమ్మీ నన్ను ఎందుకు దింపుకోలేదు చీ అనుకుంటా ఏడుతాంది అంటే.
అయ్యో హి హి
అయ్యో ఏం చేయాలి చెప్పు. ఇగ ఆ ఆఖరికి ఏమని చెప్ పళ్ ఎంత చెప్పినా ఉంటుంది నేను అంటే నీకు ఇష్టం లేదు అందుకేనా
రేపు మా పెళ్లి ఫోటోలు చూసుకుంటే గటనే చెప్ అంటది అరే మీ మమ్మీ మీ డాడీ నిన్ను పిలువకుండా పెళ్లి చేసుకున్నారా అట్లాఎట్లా చేసుకున్నార అని అడుగురా అంటే ఎందుకు మమ్మీ నన్ను ఎందుకు పిలాలే మమ్మీ అని అడుగుతాడు వీడు
ఆ అట్లనే ఈ పిల్లల తోటి ఏం చెప్పాలో ఏమో అసలు సిల్లి సిల్లిగా ఆడుగుతారు మళ్ళా
వోస్ ఈ ఇంకా ఈ పెద్దోడు ఆన్టంటే బుడ్డోడు ఇంకా ఎక్కువ చి మాటలు చిన్న కొనేవచ్చు కానీ ఇంకా మస్తు అదే
ఉ
ఇప్పటిదాకా మా ఆడబిడ్డ వీడియో కాల్ చేసింది మాట్లాడిండు బేబీ బేబీ బేబీ ఎప్పుడొస్తుది మమ్మీ బేబీ ఎప్పుడొస్తుంది అని అడుగుతుండు
ఆ అ దేవుడా కానక్క ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్ అంటే ఇప్పుడు అక్క కూడా అదే హాస్పిటల్ లో ఉందా
అయితే ఆమె అయింది వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అయింది అంటే డెలివరీ అయ్యేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లో అయింది గాని అయితే బేబీని ప్రైవ అడ ఏంటని అట్లా ఉమ్మనీరు గీట్లా మింగిందనేసి హాస్పిటల్ కి అలా తీసుకోపోయిల్ళు అనీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే మల్ అట్లాగే పాలియడానికి ఇబ్బంది అయితది కదా రోజు రాపిడో బుక్ చేసి పంపిస్తున్నాం
అయ్యో
అయితే అట్లా ఇబ్బంది అవుతుందని ఈమెను కూడా ఆడికే పంపించినం
మరి అక్కడ ఫుడ్డు బెడ్డు ఎట్లా
ఇప్పుడు ఫుడ్డు బెడ్డు అంటావేంది ఇప్పుడు అన్న పెద్దమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఆయనే వాళ్ళ మరదలు అందరూ అక్కడే ఉంటున్నారు కాదురా రోజు మార్నింగ్ లేవనికనే వండుడు తీసుకుపోవుడు
గంత మందికి కొండుకోపోతున్నా వా అక్క
నేను వండుడు వాళ్ళు తీసుకపోవుడు
అదేగాని అంత మందికి వండి పెడుతున్నావ
ఇక నాలుగైదు బాక్సులు అవుతున్నాయి
కాదు ఇప్పుడు ఆ అక్క ఏడుంటుందని అంటేరు పర్మిషన్ ఇచ్చిరా రూమ్ ఉండడానికి
హాస్పిటల్ అంటే కాదు వాళ్ళ హాస్పిటల్ బెడ్లు నార్మల్ గా కూడా ఎక్కువ బెడ్లు ఉండవు అటార
ఉహూ
సిజరైనోళ్లు కూడా బెడ్లు లేక కిందనే పంటరట
అయ్యో మరి ఎట్లా ఇప్పుడు మరి వీలు కిందనే ఉంటారాటానా
ఏదైన బడ్ దొరకంగానే పోయి పండుకో అంటే ఎవరికి బెడ్ దొరితే అప్పుడు పోయి పండుకోవాలే ఆ లేదండి బెడ్ లేనప్పుడు ఇకా కూర్చోవాలి గట్లనే గంతే
కానీ మరీ గవర్నమెంట్ అప్డేట్ కావాల అక్క
మళ్ళీ అది ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఓ ఎప్పటి నుంచనో ఉన్న హాస్పిటల్ మస్ మస్త్ ఫేమస్ హాస్పిటల్ మల్ల
ఇంకా అంత ఫేమస్ హాస్పిటల్ లోనే సరిగా బెడ్స్ లేకపోతే ఏం చేస్తుందో ఈ గవర్నమెంట్
ఉమ్
కాదు అది అదేంది అక్క నార్మల్ ఆ సిజేరి
నార్మల్గా అది రాస్ సిజై
సిజేరియన్ అయ్యుండి ఎట్లా పడుకుంటంది అక్క
ఉమ్ ఆ ఇంకా ఈ రోజుకి లెవన్ డేసు ఒక్క రోజు కూడా తానం లేదాయె అని ఇగ మేం ఒకటే బాధపడు తను ఎట్లా తింటుందో ఎట్లుంటాందో అని అది ఒక రంజి పడ్డది
కాదు పక్కన రూం అన్నా తీసుకోపోయిర్రా
అదే అనుకున్నా గానీ అయితే ఎన్ని డేస్ పడుతదో క్లారిటీ చెప్పలేకపోతుర్రు మొన్న అయితే త్రీ డేసే ఫోర్ డేసే అనుకున్నాం ఫస్ట్ మేం తర్వాత ఇంకా రెండు రోజులు అన్నారు తర్వాత ఇంకా రెండు రోజులన్నారు ఇ ప్పుడు రేపు చెప్తా అంటున్నారు నిన్ననే కొన్ని శాంపుల్స్ తీసుకున్నారట ఇగ అవి రేపు చెప్తా అన్నారట దాన్ని బట్టి బేబీకి ఇంకా ఎట్లున్నది ఏందన్నది అది రేపు తెలుస్తుది ఉంచాలా పంపియ్యాలా ఇంకా టైం పడుతదా అనేది
ఓక్క ఇప్పుడే రాకి రాకి స్నానాలు గిట్లా చేపియ్యకు అనురక్కా
ఓ స్థానాలకు ఇట్లా అస్సలు గాదు చుట్టాలను కూడా ఎవరోచ్చినా ముట్టుకొనియద్దు అసలు అయితే పి అదేంది పుట్టిన టైమింగ్ కూడా టైం కరెక్ట్ లేదంట అంటే అది మంచిగా లేదంట గడియ
అయ్యా
గడియ మంచిగ లేదట బేబీ బుట్డుడు మంచిగనే ఉందిగానీ
ముహూర్తం బాలేేదేమో
అంటే ఈమె డిల్వరు చేసుకునే టైం మడుగు అంటే తీసిన బేబీ బయటికెళ్ళుడు బానున్నరో కడుపూసల బాలే
అయ్యో ఆచి తూచి అడుగులేసుకోవాలి అక్క తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు
ఓ దేవుడా అసలు అది మామూలు గాదు ఎప్పటినుంచోనే ఏ అంటే వాళ్ళు ముందు నుంచే అని కూడా నిజానికి అమెకు చెప్పిల్డ్రా ఎట్లా అంటే ఆమెకు ఇంతకు ముందుకు త్రీ అబాషన్స్ అయినయి పిల్లను కన్యను ఇప్పటికీ త్రీ అబస్ సన్స్ అయినాయి మళ్ళ ఇప్పుడు ఏందంటే బేబీ ఎక్ ప్పుడు బయటకొస్తే అప్పుడు బావుంటాది అన్నటు చెప్పిల్లు వాళ్ళు లోపట ఉండోదు బేబీ అని చెప్పిల్లు
అవునా
లోపటుంటే ఏదన్నా ఆమెకే ఇబ్బంది అయితదో బేబీకే ఇబ్బంది అయితదో ముందే చెప్పిర్రు లే కాకపోతే ఆళ్ళు ఇచ్చిన టైం అహ్ ఇంకా కావాల్సింది ఎప్పుడుంటే ఈ నెల ట్వంటీ నైనుకు కావ చీ నెల నైనుకు కావాలి
అవును
రో ఊ మన మరదలకున్నూ ఆమెకు ఒక్కటే రోజు అన్నట్టు
అవును
అసలు అయితే ఒకటే ఈమె ఏం చేసిందంటే ట్ల చెకప్ ల కని పోయినప్పుడు డాక్ టర్లు ఈమెను చూసి ఈమె అంటే సిచువేషన్ సిచువేషన్ చూసి ముందే ఆపరేషన్ చేస్తా అన్నారు
ఆ
రెండు ఎళ్ళక పోయినా ముందే ఆస్ ఆపరేషన్ చేస్తా అన్నారు
ఆ
అట్లానే చెకప్ కనే పోయింది, ఆపరేషన్కి అని పోలేదు.
ఆహా
ఏం మీ అన్న వాళ్ళు బయటనే ఉన్నారు ఇలా ఇదనన్ విదర్స్ మీ లగేజ్ తీస్కారమంటగదారా
ఆ
తెచ్చగ లోపు అయి తెచ్చి ఇట్లా బయటికొచ్చి ఇచ్చి ఇంట్ల లోపలకి పోయిల్లట గా యైట్ వంటికి ఏమో ఇచ్చిండట, అ ఇచ్చ ఇటు బయటకి వచ్చి కాసేపు ఇట్లా కూర్సున్నరట, నైన్ వరకు బేబీ తీస్ కొచ్చి ఇగో మీ బేబి అనీ ఇస్తురట
అయ్యో
బేబి ఇగో అని ఇచ్చి తీసుకోపోండి, ఇ ఆమె ఉమ్మనీరు మింగింది, మోషన్ మింగింది, అక్కడకి తీసుకోపొండి అని రాసేసిన్రట.
ఓ అమ్మా, కనీ పెద్దమ్మ వాళ్ళు బాగా ఏడుస్తుండోచ్చు కదా అక్కా.
ఇగ అసల్ బాగా ఏడ్చింది, ఇగ మా అన్న కూడా బాగా అందరిగా టె ఇన్ని రోజులు వెయిట్ చేసినం కదా, ఇన్ని రోజులు
ఉమ్ కాదు అక్క, దగ్గర దగ్గర అక్కి అక్క మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయితుంది అక్క?
ఫైవ్ ఇయర్స్ అయితుంది.
అహే నీ మ్యారేజే ఫోర్ ఇయర్స్ గాదే
నాదై ఫోర్ ఇయర్సు.
ఆ ఒక వన్ ఇయరే ఎక్కువన నీ కంటే
మాకు ఆమెకు వన్ ఇయర్
వన్ ఇయర్ కంటే, అహ వన్ అండ్ హాఫ్ ఇయర్సా?
ఉమ్
ఆవునా